హలో హలో హలో హలో హలో
హలో
హలో
హలో విని వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఇనిపిస్తుందా మీకు హలో వినిపిస్తుందా మీకు హలో హలో హలో ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నీకు వినిపియట్లేదా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ
ఖాళీగానే ఉన్నారా
ఆ ఖాళీగానే ఉన్న
మ్
చెప్పాలి ఎలా ఉంటది మీ ఊరు ఎలా ఉంటది మీ ఊరి గురించి చెప్పండి
మాఊరా యాక్చువల్ గా మాది ఊరే కాకపోతే మేము సిటీలో ఉంటాము
ఆ
సిటీలా ఎలా ఉంటారు మా ఊర్లో ఆ ఎక్కువ అమ్మమ్మ ఊర్లో పెరిగాను మా సొంతం ఊర్లో ఎక్కువ ఉండలేదు
ఆ
మా ఊర్లో అంతా బాగుంది అంతేముండదు చాలా చిన్న పల్లెటూరు అందులో టెంపుల్స్ ఉంటాయి
మ్
జాతరలు అనేవి ఉంటాయి బోనాలు ఉంటాయి
అ
పని లేనప్పుడు ఊరు కి పోతావుంటాడు టమేటాలు తీర్కున్నానాను వ్యవసాయం
ఉ మా ఊరు మా ఊర్లో అయితే మా ఊరు చాలా ఇష్టం నాకు మా ఊర్లో అయితే ఇప్పుడు సమ్మర్ వస్తే అయితేనేమో మంచిగా ఆడుకునేది చిన్నప్పుడు బాగా ఆడుకునేది ఇంటి ముందే స్కూల్ ఉంటది స్కూల్ లో ఆడుకునేది మంచిగా ఆ ఇంటి ముందు స్కూల్ ఉంటే స్కూల్ స్కూల్ లో ఆడుకునేది తర్వాత ఫ్రెండ్స్ తో ఈ మళ్ళీ ఊర్లో ఈ శ్రావణ మాసం వస్తే ఆ ఊరంతా కలిసి బయట వంటలక వెళ్తాం
ఆ అవునవును చెట్ల కిందికి అంటారు కదా
బోనాలు చేస్తారు ఊర్లో ఏదన్నా చా చెప్పాలి అనుకోండి ఒక చాటింపు వేస్తారు ఒక అతను డప్పు పట్టుకొని ఊర అంతా కొట్టి చాటింపు చేస్తాడు ఇప్పుడు రేషన్ బియ్యం ఇవ్వాలన్నా అట్లా ఊరంతా చాటింప్ చేస్తారు దేనికోసం అయినా అది మంచిగా అనిపిస్తది ఏమన్నా పెళ్ళిళ్ళు ఏదన్నా అయినా కానీ ఊరంతా తిప్పుతారు ఉ అప్పుడు వెనకాల సైకిల్ ఏసు కోని మంచిగా అన్ని తిరిగేది ఊర్లో ఈతకాయలు, మంజకాయలు అవన్నీ సమ్మర్ వస్తే అవన్నీ బాగా తెచ్చుకునేవి ఉ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది హాలిడేస్ వస్తే ఆ అక్కడ ఈక్కడ సిటీలమో సిటీల హైదరాబాద్ సిటీలో కూడా బానే ఉంటది ఇక్కడ కూడా ఇంకా ఈవినింగ్ అయితే అట్లా వాకింగ్ కి వెళ్తాం ది సిటీలే ఏమో టెంపుల్స్
ఇంకా ఎంత ఉన్న కూడా ఊర్లో ఉన్నంత ఉండదు కదా
ఏంటి
ఎంత ఉన్నా ఊర్లో ఉన్నట్టు ఉండదు కదా సిటీలా
ఆ ఊర్లో ఉన్నట్టు ఉండదు గాని ఊ ఇప్పుడు సిటీలో ఉండి మళ్ళీ ఊర్లోకి వెళ్తే ఊర్లో మళ్ళీ సిటీకే పోవలీ అనిపిస్తాది ఉండాలనిపిది కానీ చిన్నప్పుడు ఆ ఊర్లో నా ఆ లైఫే వేరే అదే బాగ అనిపిస్తది ఊర్లో నే ఉ సిటీలో ఏమిండ ఇంట్లోనే ఉండాలే ఎక్కడి పోతం పని ఉంటే ఉంటేనే బయటికి వెళ్ళాలి తెచ్చుకోవాలే అంతే లేదంటే ఇంట్లోనే ఉండాలి ఈ సిటీలల్లో అయి ఇక్కడ మళ్ళీ ఎక్కడ పిల్లలు వస్తారో వాళ్ళ కోసం తీసుకురావడము తీసుకెళ్లడం అదే ఉంటది ఈ సిటీలా ఇగా పండగలు వస్తే టెంపుల్స్ అవన్నీ బానే ఉంటాయి సిటీలో కాకపోతే పల్లెటూరు లెక్క అంత అనిపియదు ఈ సిటి ఊ అక్కడ ఏదైనా ప్రచారం చేస్తుంటారు ఇక్కడ ఎవరి ప్రచారం చే స్తరు ఎక్కడ ఏదైతే ఆ గల్లికే తెలుస్తది పక్క గల్లికే తెలియదు ఇక్కడ
పక్కా ఇంట్లోకే తెల్వదు పక్కన గల్లీకి
ఉ పక్కింట్లో ఏమైందో ఈ సిటీ లో పక్కింట్లో ఏమైందో కూడా తెలవదు మ్మ్ ఈ సిటీలాలా వాళ్ళ ఈ సిటీలో ఏంటంటే అసలు ఒకరిది ఒకరు ముట్టుకొనియరు మ్మ్ హ్మ్ పల్లెటురే బెటరు ఎంతైనా పల్లెటూరే మంచిగా అనిపిస్తది హ్మ్ కానీ
అ
అ మీ ఊర్లో బాగుంటదా హలో హలో హలో వినిపిస్తుందా హలో
అదే గు
ఆ చిన్నగా వినిపిస్తుంది ఆ ఏదో సౌండ్ వస్తుంది
అ
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పాలి మీ ఊర్లో ఎలా ఉంటది
ఎదు రాటి బాగుంటాయి
హ్మ్
ఇంకా సిటీలో అంటే కాలేజ్కి పోతాం వస్తాం బంటాం ఇ సిటీ లో అంటే బాగా ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి కదా హైదరాబాద్ లో ఈ సండే వచ్చిందంటే ఆ ప్లేస్ ప్లేస్ విజిటి చేయడానికి వెళ్ళడం చార్మినార్కి గోల్కొండకి అక్కడ ఇక్కడన్ని
ఆ
ఆ దన్న ఫ్యామిలీ ట్రిప్స్ ఉన్నప్పుడు ఇట్ లో బాగా తిరుగుతాం ఫ్రెండ్స్ తోనే కూడా
ఏది బాగా అనిపిస్తుంది మీకు సిటీ బాగా అనిపిస్తుంది పల్లెటూరు బాగా అనిపిస్తదా
పల్లెటూరే బాగనిపిస్తది కానీ పల్లెటూల్లో ఉంటే బతకలేం గదా ఇంకా రావాలి చదువు కోడలి చేతిలోనే ఉండాలి తప్పదు
ఎంతైనా పుట్టిన ఊరే బాగా అనిపిస్తది పుట్టి పెరిగిన ఊరే బాగా అనిపిస్తది మ్మ్ ఊర్లోకి వెళ్తే చిన్నప్పటి అన్నీ గుర్తుకొస్తాయి హ్మ్
ఫ్రెండ్స్ ఆడుకొడం పావులాట అన్నీ ఆటలు పాటలు మళ్ళీ ఆ ఏజుకోలేము అవి ఆడలేము అప్పుడే ఇంత పెద్దగా అయిపోయినామా అనిపిస్తది
మ్మ్ అప్పుడు చెట్లకి ఉయ్యాలలు కట్టుకొని ఊయేది మంచిగా
అవును ఇప్పడికి గూడ ఊగతం మేమై
హ్మ్ నాగూడ వస్తే ఉ ఉయ్యాల గూడా బాగిష్ట అట్ల ఉయ్యాల కని వచ్చినా ఊ ఊగుతుంటా నేను కూడా
ఊ ఈడంత లడ్డు ఏం లేదు ఉయ్యాల ఏం అదేగదు పర్లేదు ఊగండి అంటడు మా తాతయ్య
ఆ ఓ ఉయ్యాల ఊడ చెట్లెక్కడం అవి బాగా చేసేది ఊర్లో
జాంకాయలు దింపడం చాలా బాగుండా ఊర్లో బాగుంటది ఇంగ సిటీలో ఏం గావాలన్నా కరేపాక్ కావాలన్నా పొయి కొనుక్కోవచ్చుకోవాల్సింది సిటీలో తప్పదిగా
హాల్డేస్ వస్తే సమ్మర్ వస్తే జాలు అ ఈతకాయల కెల్లి తెచ్చు కునేది ముంజకాయలు తాటి ముంజలు మామి మ్యాంగోసు
ఈత కొట్టేది
యో అవును
ఇప్పుడున్న పిల్లలకి స్విమ్మింగే రాదు సరిగ్గా ఊ అప్పట్లో మనం అంతా బావిలో నేర్చుకున్నాం అల్లా వదిలేస్తే మనంమే ఈత కొట్టేది
ఛా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసినం కానీ బట్ ఎంతైనా గ్రా గం గ్రామమే సిటీ సటీలో పు ఇ పెరిగినకి సిటీ లైఫ్ నచ్చుతది ఊర్లో పుట్టి పెరిగినొల్లకూ ఊరు ఊరు నచ్చుతది
వేరుశనగల ఇష్టపడతం
అవును కానీ ఎక్కువ పట్టడమే ఇష్టం నాకైతే మా ఇంటికి ఎప్పుడూ ఏ వెళ్ళినా గాని మా ఇంటికి వెళ్తే మంచిగా అవన్నీ చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి ఆడుకునేన్నీ గుర్తుకొస్తాయి ఊ మంచిగా ఊ చ్ ఇంకా
ఛీ